ఔ ఆ వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఇల్లు ఉడ్చుకుంటా మీతో టి మాట్లాడుతున్నా మీ పని అయిపోయిందా మొత్తం
ఎక్కడ వాళ్ళు యేసినాక చిన్నగా ఎసుకుంటాయి ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కదా ఏం లేదు ఇల్లు ఉడ్చ గానే గిన్నెలకే గిన్నెలెవెన్ వంట ఇట్లా ఏం లేదు వంట ఉంది అన్నాం కూర
మ్మ్ మ్మ్ మీ అత్తమ్మ వాళ్ళు మీ అత్తమ్మ వాళ్ళు మీతోటే ఉంటరా
వాళ్ళు వేరే దగ్గర
మీకోటే రూమ్ తీసుకొని వెళ్ళిపొయార మీ రుమ్ లోనే ఉంటాయిగా
కాదు కాదు వాళ్ ళు మొన్ననే వచ్చారు హైదరాబాద్ కి వాళ్ళు వేరే దగ్గర చూసుకున్నారు
ఎం చేస్తూ తర్వాత వాచ్ మెన్ ఆ ఏం వర్క్ చేస్తాన్నారు
ఆది ఎంత
ఇచ్చారండి ఫోన్లు
వినుపడత లేదు
స్తార
అంటే వాళ్ళకి రాలేదు వర్క్ మా ఫ్రెండ్ కు ఒక్కదానికే వచ్చింది ఆమొ ఒక్కతే చేస్తుంది.
ఆ వాళ్ళు అట్లా కాదు జనరల్గా
హు చేస్తారు వర్క్
నా అట్లా కాకుండా నార్మల్గానే
చేస్తారు మాట్లాడుకుడానికి అట్లా
అ క్లాస్లు ఈ మధ్య కొంచెం బిజీ అయిపోతయి ఎవరి వర్కులు వాళ్ళకి అయినాయి
ఊ
అంటే బాయ్స్ కూడా చేయొచ్చా ఈ యాప్లో వర్క్ గర్ల్స్కే కదా
లేను గర్ల్స్ ఒక్కలకి ఈ పని గర్ల్స్ గర్ల్స్ మాట్లాడుకోవాలి. బాయ్స్ బాయ్స్ మాట్లాడుకోవాలి. అప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ బాయ్స్ ఉండరు కదా బాయ్స్ ఏ మాట్లాడుకోవాలి
అవున గర్ల్స్ కి
హు బాయ్స్ గురించి మాట్లాడుకోవాలి బాయ్స్ ఉండరు హు మా బావ మానేసిండు ఇల్లంతా ఆగమాగం మళ్ళీ
ఈ కాల్ మాట్లాడినాక మళ్ళీ మీ ఫ్రెండ్ చేస్తావా
ఆహా ఆమెకు నైట్ చేస్తా ఇప్పుడు పని చేసుకుంటాను కదా నవ్వు మాటలకోనీ కాల్స్ ఇంకా ఎన్ని మాట్లాడితే అయిపోతాయి.
పల్లెటూరు లానే ఉంటదా మీది
మాది కొంచం సిటీనే మీర్ ఎటు సైడూ హైదరాబాద్ లో
జగద్గిరిగుట్ట
మాది ఇటు రాంపల్లి ఘట్కేసరి దగ్గర
ఉ హూ మంచిగనే ఉంటది మా సైడ్ సిటీ ఏగా ఇది సి చెట్లు ఇగ అట్లుండవు కదా ఇగ బిల్డింగ్ లేగ అన్ని
మా జగద్గిరిగుట్ట తెలుసు మాకు
అ
మా ఆడబిడ్డ వాళ్ళు అక్కడే ఉండే ఫస్ట్
ఆ హా
అంతకు ముందుకు అక్కడే ఉండే అక్కడ నుండి వేరే దగ్గరకి షిఫ్ట్ అయ్యిలూ అప్పుడు మేం వచ్చినం అక్కడికి ఒక రెండు మూడు సార్లు
ఉ హూ
మ్మ్ చాలే మ్ వాయిస్ వినపడట్లేదు మీది ఎందుకు అంత కరెక్టుగా అక్కడ సిగ్నల్ ఉండదా
ఉంటాయి కానీ ఏమో ఒక్కొస సారిగ అంతే వినిపించదు మళ్ళీ నెట్ ఎక్కువ వాడతాం కదా టీవీకి
మ్
ఇగ అందికే కట్ అయితా ఉంటది వాయిస్
నెట్ తోటే ఇది మాట్లాడాలి మళ్ళి దానికి నెట్ కరెక్టుగుంటనే మనకి కాల్ వస్తది
అదేలే గానీ ఇగ ఇందాక వాళ్ళు ఏడుస్తారని పెట్టినా పెడితే అయినా నాది ఫై జీ అన్లిమిటెడ్ గానీ మంచిగొ స్తది
ఊ హు
ఇంక ఎవరైనా ఉన్నా కూడా ఫ్రెండ్స్ లేదా వాళ్ళు ఇంకెవరైనా కాల్స్ లలో అంటే వాళ్ళకి యాప్స్ ఒచ్చినోళ్ళు ఎవరై అంటే ఇంత మంది ఉన్నరూ ఒక్కళ్ళ కూడా రాలేదా వర్కు మన నలుగురికే ఉన్నయ్ వర్కులు
ఫ్రెండ్స్ వచ్చినై గానీ వాళ్ళు ఏమేమో వర్కుల్ చేసుకుంటాలూ కదా
కొంచెం మనకు కూడా అట్ల మెసేజ్ పెడితే తెలుస్ స్తది గదా
తెలుస్తలేదు
ఊకా అంటే అంటే మనం ఆల్రెడీ టాపిక్ మాట్లాడనం కదా ఇంకా వెదర్ గురించి జాబ్స్ గురించి ఏమైనా మాట్లా
మాట్లాడుతం మాత్రం వాళ్ళకు నాకు తెలిసీ ఏదో టాపిక్ అయినా కూడా ఒక టెన్ సెకండ్స్ వాళ్ళకి మాట్లాడుడూ కావాలి గంతే ఇదే అని పర్టికులర్ గా ఏముండదు మేబి కదా
అవున
మ్మ్ ఇంత టైం మాట్లాడిందని చూస్తారు అంతేనా మా ఫ్రెండ్ ఒక్కటే ఫోన్ చేత్తాందిర దేవుడా
ఎండలు బాగున్నాయా
మళ్ళ ఏమన్న చెప్తే ఫీల్ అయితే అని నేను చెప్తలేను లైన్లో ఉండు ఒక నిమిష చాలా
బ్బా
మా ఫ్రెండ్ ఒక్కటే ఫోన్ చేస్తుంది నా కాల అయిపోయినంక నువ్వు ఆ మాట్లాడేట్పుడే గా నెల్లూరు లో లిఫ్ట్ జేయలేదు ఇగ నేను లిఫ్ట్ చేయలేదూ మళ్ళ కాల్ కట్ అయిపోతది, కాల్ అయిపోయినంకా నువ్వు మాట్లాడు ఆమె తోటి అని చెప్తున్నా
గట్లనే ఉందా ఎత్తనే ఉన్న
చేస్తానే ఉంది
కా పవచ్చు కాద మరి
ఉ హు ఆగదు ఆమె ఇప్పుడు మాట్లాడాలి
వేరే నాలు కట్టెనంక ఆమెతో మా ఎట్లా రా మరి
కట్ అయినంక
ఎన్నైతే నికు కాస్త
నాయి ఇంకా ఉన్నాయి బానే
తనను
ఉ మెసేజ్ పెడుతున్నా
పెట్టి చెప్పు నేను తర్వాత చేస్తాను చెప్పు ఆ అమ్మాయికి నేను చేస్తూనే ఉంటా కద ఆమె ఎన్నైనాయి అట అడిగినవా
గలేదు చెప్తదేమో ఆమె ఎన్ని అయినయో ఆమె ఈ ఉన్నాయి ఇంకా కాల్స్ బానే మాట్లాడేటివి
మీరిద్దరూ మాట్లాడుతున్నానే ఉన్నారు ఇంకా
లా మీ నేననేది అదే ఫ్రీగ ఉన్నప్పుడు మన ఇద్దరం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు వేరే పర్సన్స్తోటి మాట్లాడితే అయిపోతది కదా అని అంటే ఎవరు రిప్లై ఇత్తలేరట దానికి అయినా వాళ్ళు కూడా గ్రూప్ లో పర్సన్స్ కూడా అట్లానే ఉన్నారు ఎవరు చెప్తాలేరు కనీసం ఈ నంబర్ కి కాల్ చేయండి అని కూడా చెప్పలేరు
ఉన్న వాళ్లు కొంచెం ఈ నంబర్ కి కాల్ చేయండి మీకు వచ్చిన వాళ్ళు అంటే మనం కూడా చేస్తాం కదా వాళ్లక్ టాపిక్ మాట్లాడినట్టు ఉ టది మంచిగా
అవును సానియా అదే మా ఫ్రెండ్ టెన్షన్ పడతాంది
ఉ
ఎవరు లేప్తలేరు చెత్తలేరు నాకైతే అందరికీ అవ్
వేరే వాళ్ల ఈ మెసేజ్ చేస్తేనేమో వర్ ఏమో ఎవరు రిప్లై ఇయ్యట్లేదు కదా
మనకు తెలిసినోళ్లకేమో ఊరుకులాడబట్టే ఏం జేద్దం
ఎప్
ఎన్ని సెకండ్స్ అయ్యింది నా కాలు
నైన్ సెకండ్స్ కాదు మినిట్ నైన్ మినిట్స్ అయ్యిందా అందరు మంచిగా ఆడుకుంటారు మా సైడ్ నుంచి చూత్తే అంతా అవుపడతది ఇక్కడ ఎవరెవరు ఏం చేసేది అంటే పక్కన గల్లీది మొత్తం అవుపడతది మాకంచెల్లి అందరు మను గోలుంది పక్కన
అవునా
అదే మరి నువ్వు చెప్పుయిగా ఆమెకి చేయ్
అయిపోయిందా నువ్వు ఆమెకు కాల్ చెయ్యి అ ఆమెకి జెయ్
ఓ
హు